హలో హాయ్ ఏం చేస్తున్నావురా ఆ బాగున్నా నువ్వు ఎలా ఉన్నావు
హు బాగున్నా
ఇంట్లో అందరూ బాగున్నారా
హు బాగున్నారు మీ ఇంట్లో
ఉ అందరూ బాగున్న రా
ఇంకా నేను ఇప్పుడే కాలేజ్ నుంచి వచ్చాను చాలా టైట్గా ఉన్నా
ఎందుకురా ఈరోజు ఏం జరిగింది కాలేజ్లో అంతగా టైర్డ్ అయిపోయినావ్ ఈరోజు
ల్యాబ్స్ ఉన్నాయా ఫుల్ డే స్టాండింగ్ వైరింగ్ టెస్టింగ్ చాలా కష్టపడ్డ
అయో అ వైరింగ్ తో చనా టార్చర్ లేరా ఇంజనీరింగ్ లైఫ్ అంటే అదేరా
ఊ నిజమే అనుకుంటా కానీ కొన్ని కొన్ని రోజులు చాలా బోరింగ్ గా అనిపిస్తుంది ఈ ఇంజనీరింగ్ లో
అవున్రా ప్రతి రోజు ప్రతి దాారికి అదే వైరింగ్ అదే స్టాండింగ్ అంటే బోర్ కొడుతది
హు
ఎస్పెషల్లీ సిగ్నలింగ్ అండ్ సిస్టమ్స్ నాకు అర్థం అవ్వడం కష్టంగా ఉందిరా
అవునార అది కొంచెం టఫ్ సబ్జెక్టే నేను యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నారా వీడియోస్ మా లెక్చర్ కూడా అంత బాగా ఏం చెప్పదు
అవునా ఎవరిని ఫాలో అవుతున్నావు
రాండమ్ ఛానల్స్ రా కానీ కొన్ని సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చాట్ జిప్టులు కూడా చ చదువుకోవచ్చు అర్థం అయితే
ఓహో సరే అయితే ఆ ఛానల్స్ లింక్స్ నాకు కూడా పంపు
ఆ సరేరా పంపిస్తలేెరా
ఉం నువ్వు అసైన్మెంట్ కంప్లీట్ చేసావా
ఇంకా లేదు యాక్టీ డెడ్ లే దగ్గర వస్తే అప్పుడు చూద్దాం ఎవరు చె చేస్త చెప్పు ఇంతముందా లేకంటే ఎవరైనా చేస్తే వాళ్ళదే పెట్టేసేది ఇంకా అంతే
అది కరెక్టేలే నేను కూడా అలానే చేస్తా లాస్ట్ డే లో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా
మనం ఎప్పుడు మారాం రా ఎప్పుడు వేరే వాళ్ళే పెట్టిస్తే అయిపోతాది
ఆ కరక్టే
బైదవే నెక్స్ట్ సెమిస్టర్ లో ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది కదా ఏం చే
హ అవును రా టాపిక్ డిసైడ్ చేసావా
ఇంకా ఆలోచిస్తున్నారా అర్థం కావడం లేదు ఐ టి ఆర్ ఏ లో ఏదైనా చేయాలని అనుకుంటాన్నా ఏది చేయాలో అర్థం కావడం లేదు కన్ఫ్యూజింగ్ గా ఉంది
అవునా నేనై తే ఎంబడ్ సిస్ స్టం సైట్స్ కి వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటున్నాను
అవునార అది మంచి ఫీల్డ్ లేరరా చానా ఛాన్సెస్ ఉన్నాయి బాగా చేసుకోవచ్చు
నువ్వు టీమ్ తో చేస్తావా లేదా మ ఒకదాన్వే చేస్తావా సోలోగా
టీమ్ తో చేస్తారా సోలో అంటే కష్టం అంతా నేనే మైండ్ పెట్టి చేయాలా టీమ్ అయితే అందరుూ మైండ్ పెట్టి చేస్తారు కొంచెం కూల్గాచే చేయాచ్చు
అవును కరెక్ట్ తెలే టీమ్ లో టీమ్ లో అయి ఎస్ షేర్ చేసుకోవచ్చు అవును ఒకరి అంటే ఒకరు చెప్పింది ఒకసారి కరెక్ట్ అయితుంది
అవును అలాగే వర్కు డివైడ్ చేసుకోవచ్చు మొత్తం మన మీద తీసుకోకుండా
అవును అవునవును ఫ్రీ టైమ్ లో ఏం చెస్థావ్ ఈ మధ్య నువ్వు
మోస్ట్లీ రీల్స్ చూస్తారా యూట్యూబ్ రీల్స్ అంతే కదా ఇంకా ట్వంటీ ఫోర్ బై సెవెన్ రీల్స్ చూసినా అది సరిపోదు అసలు
సేమ్ రా నాకు కూడా అదే ప్రాబ్లం టైం వేస్ట్ ఎక్కువ అయిపోతాంది
తెలుసు కానీ అడిక్షన్ అయిపోతంది ఏం చయలో ఎప్ ఇట్లా విడిపించుకోలో అర్థం కావడం లేదు
నేను రీసెంట్ గానే కొంచెం రెడ్యూస్ చేసుకుంటానా
ఎలా రా ఎలా చేసావు నా కూడా కొన్ని టిప్స్ చెప్పు నేను కూడా ఫాలో అయితాను
నేను ఇన్స్టాగ్రామ్ యాప్ అన్ఇన్స్టాల్ చేసి కొన్ని రోజులు తర్వాత కంట్రోల్ వచ్చింది
సూపర్ రా నేను కూడా ట్రై చేస్తాను కానీ అ అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి ఇన్స్టాల్ చేయడం రాదు రా మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవచ్చు
నేను ఏం చేస్త న్నానంటే పాస్వర్డ్ చేంజ్ చేసిన ఏదేదో నొక్కేసి పిడెసినా అది నాకు గుర్తుండదు కదా ఆ మళ్ళీ కాపీ చేసి ఎవరికో ఫ్రెండ్ కి పెట్టేసా ఆది బా వాళ్ళని వాళ్ళని జాగ్రత్తగా పెట్టుకోమన్నా నేను వచి చి ఏసీ డిలీట్ ఫర్ మీ కొట్టేసిన
ఉమ్ వాళ్ళు ఓపెన్ చేస్తారు కదా నీ నీ అకౌంట్ నీ సీక్రెట్స్ అంతా వెళ్ళిపోతాయి
చొల్లకి ఇవాలా
ఉమ్
అట్లా చేసింటి నేను రెండు వారాలు హు హు
సరే ఈసారి
ఆ చేయి చేయి నువ్వు ఏమన్నా మ్యూజిక్ వింటావా
అవును రా డైలీ వింటాను నువ్వే నువ్వు వింటావా
ఆ నేను వింటా నాకైతే ఆ బిలీవర్ సాంగ్ అంటే చాలా ఇష్టం తెలుసా
ఓ అది సూపర్ సాంగ్ రా మోటివేషన్ ఇస్తుది కదా ఆ సాంగ్
ఆ అవునవును ఉమ్ ఇంకా జిమ్ కి వెళ్ళినప్పుడు ఆ సాంగ్ వింటేనే ఎనర్జీ వస్తుంది నాకైతే
నువ్వు జిమ్ కూడా వెళ్తావా రా ఫస్ట్ తిను రా నువ్వు మళ్లీ జిమ్కి వెళ్ళు
అయ్యో అంటే లావు అవ్వాలని వెళ్తన్నారు జిమ్ కి
అవు నా లావు అయ్యే చోట ఇంకా సన్నగా సన్నగా అయపోతావేమో చూసుకోరా
ఆ లేదు లేదు లేదు చూసుకొని అంటే మంచి ట్రైనర్ ని పెట్టుకున్నాలే
గుడ్ రా నేను స్టార్ట్ చెయ్యాలి అనుకుంటున్నాను కానీ డిలే అవుతుంది
అవునా స్టార్ట్ చెయ్ నా మా జిమ్ కే రా బాగా ట్రైనింగ్ చేపిస్తున్నారు నువ్వు లావు అవ్వాలనుకుంటున్నావా సనమ్గా అవ్వాల అనుకుంటున్నావా
నేను హైట్ అవ్వాలనుకుంటునారా
అయ్యో నువ్వు హైట్ అయ్యాక కూడా ఇక్కడ చేూపిస్తారులే ఏం బాధపడకులే
ఓకే రా నెక్స్ట్ వీక్ నుంచి నేనుకూడా స్టార్ట్ చేస్తాను ఆ సాంగ్ విని మోటివేట్ అయి నేను కూడా స్టార్ట్ చేస్తా హా అవును్రా చేస్తా
ఇంకా ఫ్యామిలీ ఎలా ఉంది
అందరు బాగున్నా రా నువ్వు మీ ఫ్యామిలీ అందరు బాగున్నారా
హ్మ్ బాగున్నారు వీకెండ్ ప్లాన్స్ ఏమయిన ఉన్నాయా
ఫ్రెండ్స్ తో మూవీకి వెళ్ళాలని ప్లాన్
ఏ మూవీరా
ఇంకా డిసైడ్ చేయలేద్‌రా నువ్వ్ వస్తావా నువ్వ్ వస్తావంటే చెప్పు వెళ్దాం అందరం కలిసి
నిజంగా వస్తా నేను కూడా టైం చెప్పండి ఈ రోజు చెప్పండి వెళ్దాం
సరే గ్రూప్‌లో మెసేజ్ చేస్తాను చూస్తా ఉండు గ్రూపు ఎవరెవరు వెళ్తారు ఎప్పుడు వెళ్ తాము ఏం మూవీకి వెళ్తామో చూద్దాం
హ్మ్ సరే సరే ఫ్యూచర్ గురించి కొంచెం టెన్షన్‌గా ఉంటుందిరా నాకు
హ్మ్ కొంచెం ఉంటుంది జాబ్ దొరుకు జాబ్ దొరికితే లేదా అని డౌట్ దొరుకుతుందా లేదా అని డౌట్‌రా నాక్కూడా టెన్షన్ అయిపోతాంది
సేమ్ ఫీలింగ్ రా కానీ మనం ప్రిపేర్ అయితే ఛాన్సెస్ చానానే ఉన్నాయి
అవును కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్ రా కానీ రోజు ట్రావెల్ చేసి కాలేజ్‌కీ‌‌ తిరిగి మళ్ళీ చదివేకి ఇంట్రెస్ట్ రాదురా
అందుకే రా హాస్టల్లో ఉండిపోదామా అయితే
హాస్టల్ అంటే కష్టం రా అక్కడ ఫుడ్ అవన్నీ నాకు సెట్ టవ్వవు
అవును అది కూడా కరెక్టేలే అక్కడపోతే ఇంకా ఇదైపోతాం ఫ్రెండ్స్ ముచ్చట్లు
హ్మ్
సరే స ఫిరుడు ఎంతైనా డైలీ కొంచెం కొంచెం ఇంప్రూవ్ అవుదాంలే మనం
నిజమేరా అవ్వాలి చానా అవ్వాలి
నువ్వు ఇంటర్వ్యూస్ కోసం ఏమైనా ప్రిపేర్ అవుతాన్నావా
ఇంటర్వ్యూసా బేసిక్ క్వశ్చన్స్ చూస్తున్నారా రీల్స్‌లో వస్తాయ్ కదా ఇది వాళ్ళు ఇది అడుగుతారు అది అడుగు తారాని అవి చూస్తున్నాను
ఆ అవు నేను అవేవతన్నా హెచ్చర్స్ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయ్యాలి నేను
అవున్రా కాన్ఫిడెన్స్ ఇంపార్టెంట్ ఇంకా ఇంగ్లీష్ కూడా చానా ఇం ఇంపార్ర్టెంట్ స్పీకింగ్ స్కిల్స్ ఇంపార్ర్టెంట్
ఊ అవునవును ఇంకొక ఇంకా అప్పుడప్పుడ అయితే మనకి మనమే సెల్ఫ్ డౌట్ వచ్చేస్తుంది మనం చేయగలుగుతామా లేదా మాట్లాడగలుగుతామా లేదా అవన్నీ పోవాలంటే ఇవన్నీ ముందే ప్రాక్టీస్ చేసి ఉండాల
అవున రా అప్పుడు నువ్వు మోటివేషన్ సాంగ్ వినాలిరా మోటివేషన్ సాంగ్ ఉంది కదా అది వింటా ఉండు ఊ
ఇంకా
ఊ అవును పానీ దాన్ని ఓవర్కమ్ చేయాలి
అవును చేయాలి చెయాలి ఇంకా ఏం జెప్ నీను తినవా
లేదు రా ఈరోజు లేట్గా రేసాను వన్కి బ్రేక్ వాష్ చేేషనాడా
సరిపోయి ఎవర్ని నేనే అనుకుంటే నా కన్నా అద్దుమ అవున్లే ఒగేసారి ఈవనింగ్ డిన్నర్ చేేసియ్
డిన్నర్ చేయాలి ఇంకా అంతే నువ్వు నాయనుకున్నావ్
నేను ఈన మార్నింగ్ లెమన్ రైస్ తిన్నా ఇంకా ఆఫ్టర్నూన్ ఇది అన్నము వంకాయ చట్నీ తినేసి ఇగ బయలుదేరి ఇంటికి ఒచ్చినా
అంటే ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చేసావా
హ వచ్చేసా కాలేజ్ లో ఏం జరగట్ అట్లా అందుకని
ప్రిపరేషన్ జరుగుతున్నాయంటే
ఆ బాగా జరుగుతాన్నాయి ఏందో జాతర్లాగా జాయింట్ విల్లు
ఊ జాయింట్ వీల్ కాదు కొలంబస్ పెట్టారంట కదా ఆ
ఆ లే లే నాకు జెప్పెక్ వల్ల
ఆ
అదే నాకు దాని పేరు నాకు అట్లనే తెలుసు
ఓ కొలంబస్ రా అది
కొలంబస్ అంటే అట్ల తెల్ ఇట్లా సరే అది జాయింట్ వీలు వేర్
బోట్ బోట్ లాగా తిరుగుతది కదా
డెకరేషన్ బానే ఉంది పర్లేదు రిబ్బన్స్ కట్టి ఎందెందో చేసినారు హుమ్
రేపెంతకొస్తవు రా
నేన్ రేపు రావట్లేదు రా
ఏమి నీకు ఇంట్రెస్ట్ లేదా
లేదు ఇంట్లో మంచిగా రెస్ట్ తీసుకు కుంటా మళ్ళ మండే నుంచి క్లాసుల్ కొస్తా
అయ్యో రా రా ఎంజాయ్ చేద్దాము
చూద్దాం రేపటికి మూడ్ ఎట్లా చేంజ్ అయితుందో
సరేరా అయితే
ఆ సరే బాయ్
హుమ్